హలో
ఆ ఏం చేస్తున్నావు వెన్నెలా
ఏం చేస్తేలే నువ్వు
ఏం లేదు ఉ ఉత్తిగానే ఉన్నా ఏం చేస్తున్నా అన్ చేసిన కాల్ తిన్నావా
తిన్న నువ్ దిన్నవా
తినాలే ఇప్పుడు ఏం విశేషాలు
నువే చెప్పాలె
ఊ నీ చదువు ఎక్కడ వరకు ఓచ్చింది
ఎక్కడా ఇంకా ఐదు సబ్జెక్టులున్నయి నీయి
డిగ్రీ పూర్తి గాలేదా నీది ఇంకా
ఆ వయాస్ కట్టైతంది
డిగ్రీ పూర్తి కాలేద నీది ఇంకా అంటున్న
కాదు ఎగ్జామ్ కి ప్రిపేర్ అయితన్నవు గదా ఎన్ని సబ్జెక్ట్లు చదివినవు ఎన్ని ఇంక ఎంతుంది అంటానా
నా వన్నీ క్లియరే ఉన్నయి ఏది నాకు సప్లిలు లేవు
ఆహా
ఊ నీవి ఇప్పుడు ఫైనల్ ఇయరా నువ్వు
ఆ ఫైనల్ ఇయరే
ఉ హు ఏ మరి చదివిపిస్సా అంటుండా మీ హస్బెండు
ఆ
ఉ చదివిపిస్తే ఇంకేంది మంచిగ చదువు కో
ఉమ్ ఓ డిగ్రీ తర్వాత ఇంకేమన్నా చేయలని ఉన్నదా నీకు
ఆ నేను ఎంసిఏ చదుదామని అనుకుంటానా
ఆ మరే ఒప్పుకున్నడ మీ హస్ మీ అయినే
ఆ ఒప్పుకుంటాడు ఒప్పుకుంటడు చదువుకుంటాం జాబ్ కురు జెస్తాం
గవర్నమెంట్ల సదువుకుంటవ పప్రైవేట్లోనా
గవర్నమెంట్ జాబ్లు ఎవరికి వస్తానాయి ఈ రోజుల
కాదేం ఎంసిఏ ఎళ్ళ ఎల్లో చదువుదాం అనుకుంటానవ్ అంటున్నా
ఏ అదా దానికి ఎంట్రెన్స్ ఉంటది ఎంట్రెన్స్ రాసినంక మనం క్వాలిఫై అయితే మనకి ఎక్కడ సీట్ అనేది చెప్తారు
ఆహా
నీ ఇప్పుడు డిగ్రీ అయిపోయినాక ఏం చదువుకుంటావు ఇంకా నువ్వు
నేను ఇగా అంతే ఆ పెద్దమని అనుకుంటున్నా
ఎందుకు
నీ మీరు కన్సీవేనా
కాన్సివ్ అయినావా ఆస్పత్రికి వెళ్తున్నావా మరి
ఆ వెళ్తున్నా
ఎన్ని మంత్స్
ఇప్పుడే తీ టూ మంత్స్
టూ మంత్స్ సా
ఆ
ఉమ్ మరి మెడిసిన్ యూస్ చేస్తానవా
ఆ ఎవర్ చేస్తున్నా
ఏమన్నా డాక్టర్ బ్లడ్ రిపోర్ట్స్ ఎంత పర్సెంట్ బ్లడ్ ఉందన్నర్
బ్లడ్ బానే ఉంది లెవన్ ఉంది ఉమ్ థైరాయిడ్ టెస్ట్ షుగర్ టెస్ట్ హెచ్ఐవి టెస్ట్ అన్ని చేసిల్లు అన్ని నార్మలే లేదు అన్ని నార్మలే ఉంది కాని బీపి కొంచెం తక్కువ ఉంది బ్లడ్ కూడా కొంచెం తక్కువ ఉంది అన్నారు
ఉ
మళ్ళీ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలి అని ఆలోచించుతున్న దాని గురించి మరి ఏమ ఇంకా ఏమో
రాయొచ్చు ఎగ్జామ్స్ ప్రిపేర్ కాకుండా ఏముంద సార్ ఆ పాస్మందం రాస్కున్నా ఏం కాద్
ప్రిప్రేషన్ కోసం బాధపట్టలే నేను ఎగ్ ఎగ్జామ్ సెంటర్ దూరం ఉంది కదా
ఆ అమాన్
లాంగ్ అయితదని ఆలోచన వేసుకున్నవ్ అంతే బేబీని క్యారి ఎస్కుంటూ వెక్కిల
జర్నీ చేస్తే కూడా ఇబ్బంది కదా ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు
అదే ఆలోచిచూతున్నా అని ఇగ అదే అనుకుంటాను దాని గురించే డిస్కస్ చేతానం
ఉహు మీకు ఆటో ఉంది కదా మీన్ ఆటోలో వెళ్ళి రావచ్చు కదా
బాగా లాంగ్ ఆటో ఎందుకో అని అనుకుంటనం నేను ఇగ అదే చుత్తం ఏమి ఇతదో
ఊ మీ మమ్మీ ఏమంటుంది మరి
మా మమ్మీదేముంది అయిపోయింది అంత మా ఆయన చేతులోనే ఉన్నది
కొంచెం సపోర్ట్ ఉండాలి కదా మీ మమ్మీ కూడా
ఉంటది మాగా రమ్మంటే వస్తది కానీ
ఊ ఇంకేంది మీ మమ్మీ వస్తన్నప్పుడు అన్నయ్య అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతే మీ మమ్మీ ఉంటది నీ దగ్గర
డ్రాప్ చేసి ఎటు వెళ్ళిపోతడు అక్కడ లాంగ్ కదా మాకు ఇక్కడ నుంచి అక్కడికి అక్కడ ఆ ఉండడానికి కూడా ఏం లేదు
అవునా
మళ్ళీ ఈననే రిటర్న్ ల తీసుకురావాలే మళ్ళీ మా మమ్మీ వచ్చి ఏం చేతది
ఏం జేయదు
ఏం చేయలేదు
ఊ
అ
మరి మంచిగా ప్రిపేర్ అవుతున్నవ ఎట్లనన పోతావు కానీ ఎగ్జామ్ అన్నప్పుడు
ఊ లైఫు ల ఇప్పుడు అంతా అప్డేట్ సిస్టమ్ ఏనాయే ఆ ఫోన్ ల తీసుకొని నేర్చుకుంటే అయిపోతది
ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సబ్జెక్ట్స్ ఆగినయి నీయి
సబ్జెక్ట్ లేదదు ఇది ఫైనల్ ఇయర్
ఫైనల్ ఇయర్ ఆ సెమ్ ఎక్జామ్సా
ఆ
అయినా ఇప్పుడు స్ట్రిట్గా ఏం చేస్తలేరు అంతా
ఏమో తెలవది చూద్దాం మాకు అన్ని ఎగ్జామ్స్ స్ట్రిక్ట్ గానే అయినయ్
ఉహు ఏ బ్లడ్ గ్రూపు నీది
బి పాజిటివ్ నీది
ఏ నెగటివ్
ఆహా ఎంతుంద్ది నీ బ్లడ్డు వాల్ చిన్నోంది నాకె తొమ్మిది ఉన్నది
మీకెతుంది
తొమ్మిది
నే నేను నువ్వేనా
ఓ
ఏం కాదు మంచిగా క్యారెట్ బీట్రూట్ అది తింటా ఉంటే బ్లడ్ ఇంప్రూవ్ అయితేనే ఉంటాది
అదే మంచి ఫ్రూట్స్ నను
హెల్తీ ఫుడ్ తింటే బానే ఉంటది హెల్త్ ఇంగ ప్రెగ్నెన్సీ అప్పుడు ఊ మంచి ఆరోగ్యమైన ఆహారం తీసుకుంటనే బిడ్డ కూడా బలంగా ఉంటది
ఊ డేట్స్ ఉ కివి ఫ్రూట్స్
ఊ ఊ అన్ని తీసుకొని మంచి ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటే ని బిడ్డ తరంగే ఉంటది
ఆ
ఏయా ఏ ఆస్పత్రికి పోతుండ్లు మీరు
ఇక్కడ మాకు దగ్గరా మా సిటీ దగ్గర శ్రీదేవి అని ప్రైవేట్ హాస్పిటల్ ఏ
హుహు ప్రభుత్వం
బాగా ఫేమస్
హుహు ప్రభుత్వం అంటెనే డెలివరీ చేసి స్తే మంచిగా చేస్తులు ఇప్పుడు ప్రైవేట్ దాంట్లోకి వెళ్తే
డెలివరీ కి డెలివర్ దానికి దాంట్లోనే ఫస్ట్ గవర్నమెంట్ లకే పోయినా కానీ టాబ్లెట్స్ వాడలే
హ హ
అవి పడక బాగా వామ్ థింగ్స్ అయినయ్
ఆ అయితే ఏమంటున్నా నేను మెడిసిన్ ప్రైవేట్ లది యూజ్ చేసినా హాస్పిటల్ డెలివరీ అనేది గవర్నమెంట్ లో యూస్ వేసుకోవచ్చు మనం ఇప్పుడు ప్రైవేట్ లో చేపిచ్చుకుంటే ఖచ్చితంగా లక్షల లక్షలు ఓడుస్తూనే ఉంటాయి మన కాడ అవన్నీ ఖర్చులు పెట్టాలంటే మన వాళ్ళు పెట్టలేరు
లేదు డెలివరీ కి అటే
హూ
చెప్పల అనుకుంటున్నా
ఎవరైనా ఏం లేదు అదేం లేదు
మీ హస్బెండ్ ఏమో
మాకు అదేం లేదు
అంటే ఫస్ట్ కాబట్టి ఎవరైనా ఇంకా
ఫస్ట్ అయినా సెకండ్ అయినా పాప అయినా బాబు అయినా మాకు సేమే
మంచి అండర్స్టాండింగ్ మీద ఉన్నారు మీరు ఇంకా మరి ఏం విశేషాలు
ఏ విశేషాలు ఏం లేదు ఇవాళ రేపు రోజులల్ల పిల్లలు పుట్టుడే కష్టంది పుట్టినోల్లు ఎవరైతే ఎంటి
పిల్లలు పుడతలేరు ఈ జెనరేషన్ చాలా మంది పిల్లలు పుట్టాలేరనే చాలా బాధపడుతున్నారు
అ
మన ఆహారం ఈ రోజులలా మనం తీసుకునే ఆహారాన్నీ బట్టే మనకు పిల్లలు కొడతలేరు
అ
వెనుకట అయితే ఒక్కొక్కరు పది పన్నెండు మంది
అర్వంటే నార్మల్ డెలివరీలయే
ఇప్పుడు నార్మల్ డెలివీ అనేది అవు బడుతదా అసలు ఎక్కడనా
ఇప్పుడు నార్మల్ కూడా లేదు మొత్తం సి సెక్షన్ ఏ
అన్నీ ఇగ ఆ అప్రిషన్లే ఏమో ఇగ ఎట్ల రాసినుంటే అట్లైతది నీకు
అంతే ఏదైనా ఏం లేదు టెన్షన్ ఎందుకు పోన
ఏదైనా ఇంకా హ ఏడున్నా ఇప్పుడు మనమే బాధ భరించాలి కదా ఎవరు భరించరు మన తరపున వచ్చి మన అమ్మలు భరించినట్లు భరి మ మన అమ్మల బాద ఇక్కడ మా దగ్గర దోమలు బాగున్నాయి అసలు చంపుక తింటున్నాయి రోజు
ఆల్ అవుటు దోమల బ్యాట్ యూస్ చేయండి
దోమల బ్యాటు ఆల్అవుటు ఏది పెట్టినా పోవుడు కాదు పోతలే సరే మరి